హలో
ఏంచేతనవ్ర
ఏం లే
ఏడున్న వ్
బాయి దగ్గర
ఏంచేతనవ్
ఎమ్లే పొలానికి నీళ్లు వెడుతున్న
పెట్టినవ మరి నీళ్లు
కరెంట్ లేదు కరెంట్ వచ్చేదాకా
అ ఫ్లేమ్ పొలానిక లెప్తే చెనుక
పొలానికే
పోలనికేనా
ఆ
నిండింద మరి చేను
ఉ
పోలము ఈత కోచిందాంటా
రాలే ఇంకా నీళ్ళు పెడతానం మొన్ననే మందు వేటినమ్
తిన్నావా మరే
తిన్న పొద్దు తిన్న నువ్వు
నేను కూడా ఇప్పుడేతిన్న ఎం కురా
మాది చికెన్
ఉహు
హు
తమళ
అత్త సాయంత్రం నాలుగైదు అయితది కావచ్చు
అవునా అప్పుడుదాక ఏం చెత్తావురా
అదే కరెంట్ వత్తది పోతది కదా
ఆహా
చూసుకోవాలి మాదిగా నచ్చిం
ఆహా అందుకేనా ఇంతముందు డాడీ ఫోన్ చేసింది
ఉ
ఉహు
ఉ ఏడున్నావ్
ఇప్పుడే అమ్మమ్మ ఇంటికి వచ్చి అన్నం దిన్న
చ
మీకు ఫోన్ చేసినా
అవును పోయిల వాళ్ళు
పోలే ఉన్నారు అన్నే ఉన్నారు కొంతమంది వేలు కొంతమంది ఉన్నారు
ఓవలేవల్ ఉన్నడు
మా విక్కి నారాయణ శివరాజు
చో రాజేశా
ఉ
ఒరై
క్యూరై కిరణ్ ఉన్నారు నేను మాక్కిగాడు వచ్చినం
అవునా బాగానే వచ్చింది శివరాజ్
ఏమో మన
ఊహు పని మీద ఓచ్చిండు
లే దీని కొచ్చిండు
ఉహు
ఎప్పుడు మరి హైరాద్కి
పోతా మండే మ మండే అన్న సండే అన్న
ఉహు
హూ
సండే వోద ఏంది
సండే వొదమా
ఊమ్ కిరణ్ బోత్లారు
సరే పోదం
నేన్ గూడ నేన్ గూడ అవిరు ఒత్త రేపు శనివారంగా
ఊ
ఊ మరింకేం అలవారం బోదం
ప
స్టార్ట్ అయితయా కాలే ఇంకా హాల్డేస్ ఉన్నయ మరి
హాలర్ స్టార్ట్ అయింది
స్టార్ట్ అయి ఎన్నిరోజులు హాల్డేలు సెలులు
యంతే రెన్ రోలో మూర్ మూ రోలు గంతే
మూరలా
హూ
ఉహు అయిపొయినైగా మరి మర్రోలు అపుడే
అయిపోయిన
పోవాల్సినదిగ ఊ ఫోన్ జేవ మర
ఊ
సారొలు ఫోన్ చేయలే
చేరు
ఉహు
వాళ్ళది ఏముంది రా రాకపోతే ఫైనన్సేషన్ ఫీజ్ కట్టొచ్చు
అదే మళ్ళెప్పుడుత్తవ్ మళ్ళ ఇప్పుడు పోతే
మళ్ళా ఈ సేమ్ అయిపోయినంక
అవునా వినాయ చేతికి వద్దా ఈసారి
ఈసారా ఒచ్చుడే నేన్ పది సార్ వత్తద
అదే ఈ సార్ మా గూడా ఏంలే గాబట్టి ఈ సార్ వచ్చి ఈడ మనం
పెరు అందాంది ఉందా ఫ
మంచి జాగ చూసి పెడ్దాం
ఇప్పుడు మీగ్గాని అ
లీవ్లు మా కాలేజి ఎట్టా మీ వినాయక చవితికి వరకు మాకు కాలేజ్లు ఉండవు
ఊ
అప్పరి ఇంటిగాన్న
ఆ
మంచి పెట్టుకుంటే కాదు
ఊ ఇంకా
తప్ప ఏం చేత్తాను ఇయాలా ఎటు పోతాను పొద్దుగాల పిల్తన్నా పోతన్నావ్
మ్మ్
పొద్దుగాళ పిల్తన్నా పోతన్నావ్
ఇప్పురు
బానే పల్సర్ బండి తోల్తన్నావ్
మ్మ్
ఎటు పోతన్నావు నువు మ్మ్
మ్మ్
తగ్గుత్తండు ఇత్తాము మనమే కూలి గిట్ట
అవును
రప్ప రాప మధ్యానం నాలుగు వందలు వచ్చ కొంచం
ఆ
ఆ
అవును
పొద్దుగాల ఇది అయితాంది ఫ్రీ ఫైర్ అనుకుంట ఆటలా ఇదానేే ఏ కాత ఎండలా ఎండమ్మ సురుకు పుడుతాంది
ఘోరం ఈదగవైనా అయిపోవు గాని బాయి కాడికి వచ్చిన
మ్మ్ మళ్ళా కొత్త అయిన
మ్మ్
వాళ్లవిడకు ఇత్తున్న గాని వినాం ఫోన్ చేసినా గా
మ్మ్
ఇది నువ్ ఫస్టా చేసింది అది సెకండ్ ఇయరా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అన్నట్టు నువ్ బీటెక్
ఫస్ట్ ఇయరే సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయరే కానీ సెకండ్ సెమ్
ఎన్ని సెమ్లు ఉంటాయి ఫస్ట్ ఇయర్ లో ఈ సెకండ్ సెమ్ అయిపోతే కాదా
మ్మ్ సెకండ్ సెమ్ అయిపోతే ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టే
మ్మ్ దాంట్లో వన్ ఏ టూ ఏ వన్ ఏ వన్ బి
వన్ ఇయర్ వన్
వన్ ఏ వన్ టూ ఉండవ్ వన్ ఏ వన్
ఆ వన్ ఏ వన్ టు అని ఉంటది వన్ బి అనీ అంటే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మ్యాసు ఫస్ట్ ఇయర్ మ్యాసు వాడు అంటే మీ మ్యాస్ ఎ మ్యాస్ బి
ఆ ఇందాక ఏదన్న చెప్తన్నావ్
ఒక దాంట్లోనేమో అవి ఉంటాయి అయి
ఐ మీన్
ఇయే రా మనం ఇంటర్లు ఉంటాయి చూడు మాట్రిసిస్
నా చేసావా
ఫస్ట్ యూనిట్ ఏమో మ్యాట్రసెస్ ఉంటది ఫస్ట్ సెమ్ కి సేమ్ ఇగ మ్యాస్ ఎ ఉంటది ఫస్ట్ సెమ్ కి సెకండ్ ధీమ్ ఏమో ఇంటిగ్రేషన్స్ మ్యాథ్స్ బి ఉంటది
ఫస్ట్ ఇయర్ లో ఈజీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్
ఆ ఇంటిగ్రేషన్స్స్తే తే లైట్ ఫస్ట్ ఇయర్
ఆ ఇప్పుడు ఇది మన ఇక్కడ బీటెక్ లో ఫస్ట్ ఇయర్ ఈజీ అనేటట్టుంది సబ్జెక్ట్ లో
అదేరా మన బి ఇంటర్ లో వచ్చినా అన్నీ వచ్చుండది ఇంటిగ్రేషన్స్ మ్యాట్రి శేషు వత్తే
ఉ ఉ ఫస్ట్ ఇయర్ ఏమన్న అగినయ
ఇంకా రిజల్ట్ రాలే
ఎప్పుడు వత్తాయ్
టైం పడెతట్టుంది
ఊరికే మీరు అప్పుడు ఎప్పుడొ రాసిరు కదా రా మరి
వీళ్ళు అమా అటనమా కాద వీళ్లే కరెక్షన్ చెత్తారు కాబట్టి టైమ్ పడతది
ఆహా
ఊ అంత గంతే గయే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లు ఉన్నాయే అడుగుతారు ఇలా బిటెక్ ఫస్ట్ ఇయర్లో గదే కెమిస్ట్ర్రి గదే ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ అంటే సబ్జెక్ట్లు అట్లాండవు అయ్యే అడుగుతారు గానీ వీటి పేర్లు వేరే ఉంటాయి కేెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇ ఈడిసి అని పిపిఎస్ అని ఇవి అని ఉంటాయి పిపిఎస్ ను ఇంకోటి సిఆర్టీ ఈ రెండు చేంజ్ ఉంటాయి గంతే ఈడీసీ అంటే ఫిజిక్స్ ఇగ ఎలక్ట్రానిక్ డివైసెస్ అని సర్క్యూట్ అనే లెసన్ ఉంటది ఇగ
ఆ
ఉ అల్లో ఒక పార్ట్ అన్నట్టు ఇది
ఉహు
ఎప్పుడు డేటాస్ట్రక్చర్ ఉంటాయి సెకండ్ అంటే సేమ్ సెమ్ కి సబ్జెక్ట్లు చేంజ్ అయతాయి
ఆహా ఈ ట్రిప్ వేయాలే ఏమన్నా ట్రిప్ గోవా పోతాఅన్నారు
ట్రిప్పులేదు ఏమి లేదు అని క్యాన్సిల్
క్యాన్సల్ ఆ
హు హూ అందరు లేరు కదా అందరు ఉంటే ఫస్ట్ పోదామనే ఉన్నారు ఎవరు లేరు కదా
అదే అదే
ఊ
అంత అయిపోగానే
ఇద్దాం అన్నారు హయిగాన్
ఇయలా కళ్ళు సేట్టు కాలేదు అనుకున్నాం గానీ పొద్దుగాలా కళ్ళు కళ్ళనా కోనిత్తే గౌడికి లే సేట్టుకాలే అని చెప్పి నువ్వు ఉన్నావ్ కదరా ఆరోజు
ఉ
కళ్ళు సెట్ కాలేదు ఇగ రేపు పొద్దున్నే ఇగ
రేపే ఇగ చూసుకో మళ్ళా నువ్వే ఈగ మొత్తం నిది నడుత్తది రేపు ఇగ
మరి
కళ్ళ అంటే సాయంత్రం బాబాయకి ఫోన్ చేయాలి
సరే నేను ఏ సాయంత్రం చెప్తా వాన్నీ పైసలు ఆల్రెడీ సెట్ అయ్యానాయి కొన్ని ట్
ఉమ్
అందరికి సెట్ అయితాయి అంటావ్
ఏ కళ్ళుకు ఒక ఐదు వందలు ఆరు వందలు రాను కళ్ళుకి ఏ వెయ్యి రూపాయలల్లో అయిపోతదిరా
ఆత్రే
హ
రాత్ర రాత్ర
ఇంకా రాత్రి ఎక్కదరా అబ్గదేనే గంధ గంధి
మళ గటి రి కార్టోను రైల
ఎందుకుకోర్రా ఇ కళ్ళు ప్లస్ చికెను ముంత చికెన్ చేస్తాం ఇంకెక్కడుది ఇక
అదే పొద్దుగా నైట్ రాత్రిలో అయితే అయితాయి కారు అద అంతా కలిపి
కాదే మరి ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడుొద్దున్నది ఇట్లా తీసుకోకుండా నైట్ నైట్ డైరెక్ట్ తీసు కొంటా అయిపోయి కాళీ చికెన్ అయిపుంటా ఇంకకాే డైరెక్ట్ నైట్ అయి తెచ్చుకుంటే అయిపోతాంది సమాం
అ నైట్తు
ఆ
నాకు ఒక అంగి కావాలి పాంట కావాలి
ఇంకేంది అయని నేసుకునే వేసుకోరండు
ఏ
అ
రఓలి
నయి
ఈ నువ్వుయ్యేసుకొని తిరుగుతాను
లేదు ఇప్పినా
ఎప్పిన పాంటోకే అంగ వేర చెడి రాదు
అంగీ లోన అక్కడ నేను తెచ్చుకోలే అని చెప్తున్నాక పట్టలేదు
తాంగవుడు అంతాక నాడు కాళ్ళను
సాయంం దగ్గర ఒక బ్యాగ పాయింట్ ఉంటుంది కదా అది మంచిగా ఉంటుది
ఉదని అకివన దగ్గర మంచుకున్నది అంగ సెట్ఐది బ్లాక్ బాగడన్నను ఆ సెట్ అయిదులే
మరి ఆ గోధమ్ కలర్ ఉంటది కదన్న అది కొంచెం వైట్
అదే అదే సెట్టుగా మళ్ళ దా బయ
గదే మర అందుకనే పాయింట్ షర్ట్ రెండు మ్యాచింగ్ అయేటట్టు చూసుకో
అదే అదే
మళ్ళీ పాయింట్ ఒకటి ఎంగ్ ఒకటి ఏంట
అవును ఇంక వచ్చినా మర కరెంటు
కరెంటు వచ్చింది ఇప్పుడే వచ్చింది ఒక మోటార్ వెటీలో
చట్టలో నతాన్న మర మన ఇప్పుడు ఏమనా ఉందాల అదే పోా డైరెక్ట్
ఇ అదే పోంది కాకపోతే కరెంట్ పో వచ్చినప్పుడు లేవర్ ఆగితే మళ్ళీ లేవర్ పోయాలి
ఆహా అద చిక్ండ ఈ దమ్మ దమ్ ఇది
ఉ
పర్లే మరి
ఆ సరేరా
ఉంటానా మరి భాయగా
ఆా బాయ్